అండి గుడ్ ఈవెనింగ్
నమస్తే అండి
ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి టీవీ చూస్తున్నా
డిన్నర్ కంప్లీట్ అయిందా అండి బోన్ చేసారా
చేసా అండి ఇప్పుడే అయిపోయింది
ఇప్పుడు అయిపోయినదా అండి
అవునండి
ఆ ఏం చేశారాండి
గోబీ టమాటా వండుకుందాం అండి
గోబీ గోబీ ఇంకా టమాటా వండరా అండి
అవును మీరు డిన్నర్ అయిందా అండి
మా డిన్నర్ అయిందండి మేము భోన్ చేసాము ఆ రో దోషాలు తిన్నాము మరి సరిపోకుంటే ఇప్పుడే వెళ్ళి మన అలీం తినోచ్చామండి
అవునా మీకు ఇష్టమా హలీం
హలీం చాలా ఇష్టం అండి ఎందుకంటే అది బిర్యానీ అనేది ఎప్పుడైనా దొరుకుతంది కదండి కానీ హలీం అనేది చాలా రేర్ అండి అలీ మనేది చాలా రేర్ అది ఆరోమా ఫ్లేవర్ ఉంటది కదా అండి అది చూస్త స్తనే తినాలనిపిస్తుంది హలీం ఆ హలీం చాలా అద్భుతంగా ఉంటుంది అండి అన్ని ఫంక్షన్ లో గానీ ఏదన్నా లేకుంటే మన బయట అయినా కానీ మనం ఏం తినమండి బిర్యానీ ఇవన్నీ ఎప్పుడైనా దొరికవి మన కావాల్సింది ఒక మే అండి మనం ఏ ఫంక్షన్ లోకి వెళ్ళిన కూడా ఏం తిన్నా తినకుండా తప్పనిసరిగా తినేది మాత్రం హలీమే అయితే మీ మీరు మీరేమి చేసారండి వంట
గోబీ టమాటా చేసామండి
గోబి టమాట చేసారా తిన్నారా అండి
అవునండి మీరు రీసెంట్ గా మన మూవీ చూసిర అండి
ఆ మేం రీసెంట్ గా మూవీ చూసినామంటే ఏ మూవీ చెప్పాలా అండి ఏ మూవీ మూవీ మీరు మీరు చూసిన మూవీ గురించి చెప్పండి
నేను మొన్న రాజాసబ్ చూసిన అండి
రాజా సబ్ చూసారా
అవును
దురంధర్ ఫిల్మ్ చూసానండి దురంధర్ నైన్టీన్ నైన్ టెన్త్ కి ఇప్పుడు రిలీజ్ వస్తున్నాది ఇప్పుడు నైన్ టెన్ కు నైన్టీన్ కు అరి ఎయిటీన్ కు దూరందర్ మూవీ ఉన్నదండి మరి మేబి ఎక్కడ వెళ్ళాలి అని ప్లానింగ్ లో ఉ డి ఎందుకంటే దూరంధ్ర మూవీ మిస్ అవద్దండి చాలా సూపర్ మూవీ మరి చూసారండి దురంధరమువి
ట్రెండ్ కూడా అయింది కదాండి రీల్స్లలో దురంధర్ సాంగ్ లేదండి చూడలేదు
చూడాలి డి మంచి మంచి మెసేజ్ ఉన్న ఫిలిం గుడ్ ఫిలిమ్ యాక్షన్ ఫిలిం చాలా అద్భుతంగా ఉంటదండి ఫిలిం దానిలో అందరి యాక్షన్ కూడా ఒక ఒక పా పాట కూడా అందులో ఫేమస్ అయిందండి అరబిక్ సాంగ్
అవునవును అదే విన్నానండి
ఆ అది కూడా చానా ఫేమస్ అయిందాండి అది చాన ఫేమస్ ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడు ఆ సినిమా గురించి చాల మంది ఈ గర్లు వెయిటింగ్ చేస్తున్నారు ఇప్పుడు మార్చి నైన్టీన్త్ ఆరు మార్చ్ ట్వంటీకి ఏమో ఉన్నాదంటా రిలీజ్ ఆ ఫిలిం గురించి వేరే పెద్ద పెద్ద ఫిలిమ్స్ కూడా కొన్ని ఏంటిదంటే డిలే చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్కువ ఇది వస్తుంది కదాండి అందుకని కొన్ని ఫిలిమ్స్ అని డిలేడ్ చే చేసుకున్నరు ఇప్పుడు రిలీజ్ అవుతాది కావచ్చు మేబీ చూస్తార అండి మీరు దురంధర్ ఫిలిం
లేదండి నాకు యాక్షన్ ఫిలిమ్స్ అంటే ఎక్కువ ఇష్టం లేదు
ఆహా సరే మీరు మీరు చూ మీ మీరేసి ఫిలిం చూసారా అండి
కామెడి ఇంకా ఎంటర్టైనింగ్ ఎక్కువ చూస్తా అండి
అవునా మీరు మీ మీ మీకు ట్రావెలింగ్ అంటే తెలుసా ట్రావెలింగ్ అంటే ఇష్టమా అండి
అవునండి చాలా ఇష్టం
మీరు వెళ్ళిన ప్రదేశాలొ ఏదన్నా ఒక రెండు ప్రదేశాలు చెప్తారా అండి
నేను వైజాగ్ కి వెళ్ళిన కన్యాకుమారి బీచ్ కి వెళ్ళిన నెక్స్ట్ చిన్న నప్పుడు చాలా చిన్నప్పుడు ఆ మా మమ్మీ చెప్తాది చెన్నైకి ఎళ్ళినా అని
ఆ
ఆ ఇంకా మ మద్రాస్ కెల్లిన నెక్స్ట్ రీసెంట్ గా నాకు తెలిసింది తిరుపతికి వెళ్ళిన అలా ప్లేసెస్ కి వెళ్ళన అండి
తిరు త నేను వైజాగ్ వెళ్ళనండి నిన్ నెల్లూరు వెళ్లాను వైజాగ్ నెల్లూరు ఆ మన విజయవాడ, విశాఖపట్నం, అనంతపూర్ అరుకు ఆ కైలాసగిరి ఇంకేమి ఉన్నాయండి
అవన్నీ వైజాగ్ లోనే ఉన్నాయి కదండి
అ లేదు అనంత అంత అనంతపూర్, చిత్తూరు, తిరుపతి
అవును నేను శ్రీహరి కోట కూడా వెళ్ళానండి మా
అవునా అండి నేను అనంతపు పూర్ వెళ్ళామండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మన కర్ణాటక బార్డర్ అండి అక్కడ దాక వెళ్ళాను ఇంతకు ముందు వెళ్ళలేదు విజయవాడ విజయవాడ కూడా వెళ్ళానండి ఒక రెండు సార్లు విజయవాడ వెళ్ళా కానీ దేవ దో దేవస్థానానికి వెళ్ళలేదండి నెక్స్ట్ విజయవాడ వెళ్ళాను కృష్ణ పుష్కరాలు జరుగుతాయి అండి మన సెడ్ ఎలానో అటు కృష్ణ పుష్కరాలు జరుగుతాయి చానా బాగుంటాయి ఒక రెండు సార్లు కృష్ణ పుష్కరాలు వెళ్లడం జరిగింది
ఇంకా పుష్కరాలు కుంభమేళలో కూడా జరుగుతాయి కదాండి
కుంభమేళలో కూడా జరుగుతాయిండి కానీ కృష్ణ పుష్కరాలు ఇవి ఆంధ్రలో జరుగుతాయండి మీకు మీకి ఐడియా ఉన్నాద కృష్ణ పుష్కరాలు మన ఇది ఉన్నాయి కదండి ఏది మన ఆ ఆ అమ్మవారు ఉన్నారు కదండి విజయవ విజయవాడలో
అవును
అక్కడ కింద మనవి ఉంటాయి కదా అండి మన అవి నీ నీరు కింద ఉంటాయి గదా అండి బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఆ కృష్ణా నది ఆ ఆ నదిలో కృష్ణా పుష్కరాలు జరుగుతాయండి చానా బా చానా బాగుం టది చానా మందోస్తాయి. కుంభమేళా గురించి ఏమన్నా తెలుసా? కుంభమేళా గురించి తెలుసా అండి ఏమన్నా?
అది చాలా సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతది అని చెప్తారు కదండి. చాలా మంది ఎక్ క్కడెక్కడ నుంచో ప్రజలందరూ వెళ్తారు కుప్పలు కుప్పలుగా జనాలు ఉంటారు అక్కడ.
చానా గొప్పగా గొప్ప అంటే గొప్ప కొన్ని కోట్ల మంది వస్తారండి.
అవునండి
కుంభమేళాకస్తారు అక్కడ మళ్ళ నాగ సాధువులు ఉంటారు చానా మంది సాధువులు అందరు అస్ మొత్ త్తం భక్తిలో మొత్తం లీనమయిపోతారండి చానా ప్ చానా ప్రజలు వస్తారండి. చానా అంటే చానా మంది ప్రజలు వస్తారు అసలు అది కళ్ళతో చూడడం అనేది అది వేరే వేరు నాకు భాగ్యమది. మనద మన ఇక్కడ ది మన ఇంకొకటి మన ది మేడారంలో కూడా జాతర సాగుతది తెలుసా అండి?
అవునండి మేడారం జాతర గూడా చాలా బావుంటది అక్కడ గూడా అది చాలా పెద్దది హా ఏషియాలోనే వాల్డ్స్ లార్జెస్ట్
ట్రైబల్ ఆది గిరిజన జాతర
అవును
ఆ మన ఏంటిదంటే ప్రా ప్రపంచ ప్రపంచంలోనే అతి పెద్ద గిరిదన గిరిజన జాతర అండి మేడా రం జాతర మళ్ళీ సమ్మక్క సారక్క దేవతలను గద్దె పైకి తీస్ తీసుకొని వస్తారు ఆ చానా అది అసలు బరిణి రూపంలో ఉంటారండి సమ్మక్క అమ్మ వారు మీకు తెలుసా హా బరిణి రూపంలో ఉంటారు తీసుకొని వస్తారు.
మళ్ళీ ప్రసాదంగా బంగారం అని బెల్లం ని పెడతరు గదా అండి
హా అవునండి ప్రసాదానంగా దే మా అమ్ అమ్మవారికి ఇష్టమయింది బంగార్ రము అందుకే ఒక్ ఒకవైపు ఒకవైపు ఎవరైతే కోరికలు తీర్చుకుంటార్ రో వారు ఇంకొక వైపు ఎవరైతే హా మన కోరికలు తీర్ ర్చుకునే వారు అలానే బంగారం సరి సమానంగా లేకపోతే కొంచెం ఎక్కువ ఉన్నా సరే త్ తీసుకొని అక్కడ అమ్మవారికి సమర్పిస్తారండి.
ఎట్లా సమర్పిస్తారండి అది
అది ఇప్పుడు మనది బరువు ఆ ఎత్తు బంగ్ కారమే అండి అదే మన బరువు చూసేది ఉంటది కదండి. వైట్ మిషిన్ లాంటిది. ఆ తరాజు లాంటిది ఒకవైపు మనిషి కూర్చుంటాడు ఒకవైపు బంగార్ రం అంటే అమ్మవారు అని అన మనం అనుకునేటిది బెల్లం అది ఏంటిదింటే సరి సమానంగా బరువు చూస్తారండి కొంచెం ఎక్కువైనా గూడా తీసుకొని ఇం టి దగ్గరికి తీసుకొని వచ్చి బంధువులకు అందరికి కాస్త కాస్త ఇచ్చి మళ్ళీ ఏంటిదండి ఎవరైతే మేడారానికి వెళ్తారో వాళ్ళు మళ్లా కొం చెం తీసుకపోయి అక్కడ సమర్పిస్తారండి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి ఆస్ శీస్సులు తీసుకుంటారు అలానే ఇంకా మన కొందరు మొక్కిన వారు మేకలు కూడ కోస్తారు కోళ్ళను కూడా కోర్చి అందరికి బంధుమిత్రువులన్ అందరికి ఎవరెవరైతే మన దగ్గర ఉంటారో వాళ్ళందరినీ పిలిచి భోజనం కూడా పెడతారండి.
అవునా పోచనంలో ఏమి తింటారండి వెజ్జా నాన్ వెజ్జా
నాన్ వెజ్ అండి మేకన్కోస్తారు కోడ్ని కోస్తరు ఇప్పుడు ఈ సమ్మక్క అంటే వెజిటేరియన్ ఉండేదా అండి సమ్మక్క సారక్క అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్ అంటే మనకి ఎలా అంటే కోస్తే మేకను గాని కోస్తారు లేకపోతే కోడ్ని గాని కోస్తారు ఒక మేకను కోడ్ని కోసి అందరూ కుటుంబ కుటుంబ సభ్యులందరు కూర్చొని ఒక విందులాగా మంచిగా అమ్మవారిని మొ క్కి ప్రసాదంగా ఏదైతే అమ్మవారికి సమర్పించుకున్నారో ఏ అమ్మ వారికి కోసినారొ నా మేకను అంటే చేసి వంట చేసుకొని తింటారండి. అది పెద్ద అది అందరు కలిసి కూర్చొని తినాలని అదొక పెద్ద ఫెష్ స్టివల్ అండి అసలు
అవునా?
చేస్తారా అండి మీకుస్ మీకు మీ మీకు సంక్రాంతి పైన ఇగ మన అవగాహన ఉందా అండి
అవునండి సంక్రాంతికి ఈ అది జాన్వరి మాసంలో వస్తదండి సంక్రాంతికి ఆమ్ అందరూ పిండి వంటలు చేసుకుంటారండి అవి సైంటిఫిక్గా కూడా మన హెల్త్ కి చాలా మంచిది తింటే జంక్ ఫుడ్ కంటే కూడా ఆ హర్షెలు సకినాలు గర్జలు ఇట్లా బెల్లప్పలు ఇవి ఇట్లా చేసుకొని తింటారండి కార పూసలు కా మ్ బొ బొమ్మల తోటి ముగ్గు పెడతారు మళ్ళీ హరిదాసులు వచ్చి సంకీర్త త్తనాలు వాడతారు అన్నట్టు. అట్లా జరుపుకుంటారండి.
హా చానా చానా బ్రహ్మాండంగా చేస్తారా అండి.
అవునండి కానీ అది ఆంధ్ర సైడ్ ఎ ఎక్కువగా జరుపుకుంటారు అండి భోగి మంటలు కూడా వేసుకుంటారు మన తెలంగాణలో ఎక్కువ బతుకమ్మ ఫేమస్ అండి.
సరే సరే ఓకే అండి మీ అమూల్యమై మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి ఆ ఫోన్ చెయ్